హలో
హలో
హలో
ఆ చెప్పండి ఆ వినిపిస్తుందండి హ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి కూర్చున్నం
మీరు రోజు రోజంతా మీది ఎట్లా నడుస్త గడుపుతారండి ఈ రోజు ఎట్లా గడుస్ తది చె ఆ రోజు ఏం ఏం పని చేస్తారు ఎట్లా గడుస్తది
క్లాక్ లేస్తామండి సిక్స్ ఓ క్లాక్ లేసి పాప ఉంటది చిన్న పాప మాకు ఆ చిన్న పాపని ఆ మార్నింగ్ లేచాక బ్రెష్ చేయించి
అవునా
బ్రెష్ చెయిం
హు హుమ్ పాప సతాయించ్చదండి లే లేషినంక స్నానం అంటే కొంచెం విసుకు అవునా మంచిదే అన్నమాట ఆ
ఆ స తర్ తర్వాత టిఫిన్ చేయించి నేను స్నానం చేసి నేను ఆ బ్రే ఇది
అన్ అన్నంది అన్నం కూర చేసుకుంటారా ఆహా ఆహా ఉ
తర్వాత ఇంకా వంట చేసుకొని అయి చేసుకొని
అవునా అండి
మార్నింగ్ నుంచి మీరేం చేస్తారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు
నేను కూడా అట్లనే ఉం టదండి పా పొద్దున లేసి ఇగ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇగ స్నానాలు చేస్కోని ఇ గా బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇక స్కూల్ లో ఉంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యాహ్నంది పొద్దుంది ఒకసారే అయితది అన్నట్టు ఇక స్నానం చేసుకొని ఆ అవునండి
ఏం వర్క్ అండి
టీచింగ్ చేస్తా అండి
టీచింగ్ అండి అక్కడ పిల్లలు సతాయించరా అండి స్కూల్లో
ఇగ సతాయిస్తరు ఇగ అలవాటు అయింది అన్నట్టు మీరు కాళీఘాట్ టైం దొరికినప్పుడు సమయం దొరికినప్పుడు ఏమైనా నేర్చుకుంటారా ఏమైనా కొ వత్తేవి ఎట్లా
ఏంటండి
తాళి తాళి ఉన్నప్పుడు టైమ్ దొరుతుంది కదా అస సమయం దొరుతుంది అప్పుడు ఏమైనా నేర్చుకుంటారా కొత్త విషయాలు ఏమైనా ఇలాంటిది నేర్చు
వే లేదండి ఇంకా పాప ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇంకేం నేర్చుకోవట్లేదు
ఆహా అంటే ఆ అంటే ఏమైనా కొత్తగా వంట అత్తగా వంటలు ఉంటాయి కదా మనకి ఒకటే లాగంటే తినరు కదా ఏవైనా కొత్తవి ఎట్లా నేర్చుకుంటారా అంటున్నా
కొతుదా నోకోడ్లేదం
ఆహ
ఆ
అవునండి
ఆ ఇంకేంటండి మీకు పాప ఉందా
ఆహా లేద అవునండి అవునండి పిల్లలు ఉన్నారు మేము టైం ఉన్నప్పుడు ఏదన్నా కొత్తగా వంటకాలు నేర్చుకుంటామ అండి ఇక పిల్లలు బయట తినద్దని
స్కూల్ ఓపెన్ చేసారంండి
ఇంక ఏమండి ఆ అవునండి ఈరోజు ఏమ మళ్ళీ స్టార్ట్ అయింది రిపెన్ అయింది తారంండి ఇక కొంచెం అలవాటు అవ్వాలి ఇక అల్వా సిల్వులకు అలవాటు అంద ఐండలదా కొంచెం ఇంకా ఒక వారం వెళతే అలవాటు అైతుంది ఇక వెళ్తారు మీకు అక్కడ వాతావరణం ఎట్లా ఉన్నదండి
ఇక్కడ అండి పర్వాలేదండి మార్నింగ్ ఐన మార్నింగ్ ఏమో ఎండకా అంటే ఆఫ్టర్నూన్ కొంచెం వర్షం పడినట్ంది నైట్
ఊ హూ
మాకైతే ఎండలే ఉన్నాయండి బాగా ఉడకబోస్తుంది వర్షం పడితే బాగుండేదని అందరు వర్షానికి వరంగలండి
ఆహా వరంగాల్ ఉంటున్నారా
మీది ఎక్కడండి
మాదల్లి మేము ఆంధ్రాలో ఉంటామండి ఇ హాలిడేస్ అని ఇక్కడ తెలంగాణ వచ్చాము అమ్మ వాళ్ళు ఇక్కడ వర్
అవునా అవునా అవునా మీకు షాపింగ్ అట్లా వెళ్తుంటారండి
ఏంటండి
బట్టలు కొనడానికి షాపింగ్ అట్లా ఏమైనా వెళ్తారా ఎక్కడ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు
ఇక్కడ చార్మినార్ దగ్గర ఎక్కువ తీసుకు
ఆ హైదరాబాద్కిళ్తారా అహ హ అచ్చచ్చ ఓకే
హ
మీకు అంటే హైదరాబాద్ అంటే తరే ఆంధ్ర నచ్చి కదా తెలంగాణ నచ్చి కదా అండి
హైదరాబాద్ లోనే ఉన్నాను
అవునండి ఆహా
వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉంటారు
అవునండి ఆహా ఇగా ఎవరికైనా పుట్టి పెరిగినదే ఇగా జ్ఞాపకాలు బాగుంటాయి కదా ఆ అదే నచ్చుతుది ఎగ్జ
మ్ ఇక్కడ ఇక్కడే స్కూల్ అయింది నాది ఇంకా మ్యారేజ్ అవ్వడం వల్ల
ఆట శిల్ ట అచ్చ ఓకే ఓకే ఆహా అ తెలంగాణనే అండి తెలంగాణనే వరంగల్ ఖమ్మం అన్నట్టుంటే వరం వరంగల్ మమ్మీ వాళ్ళది ఖమ్మమం మా అత్తయ్య వాళ్లది అన్నట్టు
ఓకే అండి
ఆ
ఇంకాా ఇంటి ఏం చేస్
మీరు న్యూస్ పేపర్ అట్లా చదువుతుంటారండి డైలీ
డైరీ అంటే పేపర్ చదవలేనండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తా ఉంటాంది
ఆ న్యూ చేేసుకుంటుంటానండి ఆ అ
ఇంకేండి పిల్లలు ఏం చేస్తున్నారు
అట్టా అంటే ప పక్కన పార్క్ ఉంటదండి ఆ ఆ అక్కడ ఆడ ఆడడానికి వెళ్ళారన్నమాట మీరు ఇది యోగా ఆసనాలు ఎక్ససైజ్ చేస్తారండి అే ఆరోగ్యం మంచి ఉంటు వునట్టదంటారా కదా
అవును ఉంటది కాగానీ మనకి అలవాటులేక చేయట్లేదు
మీ అభిప్రాయం ఏందండి యోగ ఆసనాలు అవి చేస్తారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే
చేస్తే మంచిగానే ఉంటుంది గని మనకి అలవాటు లేని దాని మీద చేయలేము
అంటే ఎట్లా మోద్ మొదలు పెట్టాలండి ఒకవేళ ఇప్పుడు ఒకరు చేయాల అనుకుంటున్నార అనుకోండి వాళ్ళు ఎట్లా మొదలు పెెట్టాలి
నాకు తెలిసి ఇప్పుడు అప్డేట్ బాగా అయింది కాబట్టి కొంచెం ఫోన్ యూస్ చేసుకుంటూ చూసుకు చే కుంటా ఉంటే యోగా కంట
అవును ఆ అంటే అది ఒక్కసారి ఇగ మొదలు పెట్టిందంటే ఇక కొనసాగుతునే ఉండాలంట కదా మధ్యలో ఆపద్ంట న్నారు కదా
ఆ మధ్యల అది కూడా రై రైట్ అండి మధ్యల ఆపితేం బాడీ పెయిన్
ఆ మళ్ళీ బాడ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయి ర్రాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అంటున్నారు గాదా
నేరరుసంగా అయిపోడం ఇంకా మన ఒంట్లో బలం లేనట్టు ఉండడం
ఇప్పుడు ఆసనాలు చిన్న పిల్లలు కూడా నేర్పియచ్చు అండి అంటే ఇప్పుడు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరలు పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కూడా
నాకు తెలిసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుది
అవునా ఆ హ
కొంచెం పెద్ద అయ్యాంక చెయ్యి అంటే వాళ్ళు చెయలేరు
అవును చేయలేదు కొంచెం మ్ ఆ శరీరం అధై అయిపోతాది చిన్నప్పుటి నుంచే చెప్తే మ్ చిన్న చిన్న నుంచి మొదలు పెెట్టాలండి ఒక్కసారి ఎక్కువగా చెప్
మ్ ఒక్కసారే మనం హెవీగా చేయించొద్దు కొంచెం ఒక రోజు కొంచెం ఒక రోజు అలా స్టార్ట్ చేసుకుంటేళ్ళలి వాళ్లక్ కి అలవాటైపోయి వాళ్ళ కూడా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడానికి కుదురుతది
అండి
అ
ఇప్పుడు పిల్లలు మొబైల్ కి ఎక్కువ అలువాటై అయి పడర్ కదా వాళ్ళు బయట వెళ్ళి ఆడడానికి మనం ఎట్లా చేయాలని వాళ్ళు బయటేల్లి ఆడేటట్టు ఎట్లా
మనం మొబైల్ వాడకుండా ఉండాలి అంటే వాళ్ళకు ఒక రూల్ పెట్టాలి
అవునా
మీరు మొబైల్ ఇంత నుంచి ఇంత సమయం వరకు చూస్తాని రోజుకి తగ్గిస్తా వెళ్ళాలి మరి తర్వాత తగ్గించ్ తెచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూడబుద్దవ్ అవ్వదు నీకు ఇది ఇస్తా అది ఇస్తా అది చదివితే అది చేస్తా ఇదిచేస్తా అంటే వాళ్ళక చదువు మీద ఇంట్రెస్ట్ వస్తది మొబైల్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతది
ఆహా
ఆ
ఇప్పుడు కొందరు మొండిగా ఉంటారు కదండి కొందరు మం చి వాళ్ళు ఉంటే వినేస్తారు అరె అమ్మ అట్లా చెప్తుంది కదా అని ఏదైనా ఆశపడి అయినా చేస్తారు కని కొందరు మొండి ఉన్
ఆ పాపనట
ఆహా
మడిగా ఉన్నప్
ఆ ఆ
మొండిగా ఉన్నప్పుడు భయం పెట్టాలి ప్లస్ ఏంటంటే మనం
ప్రేమతో చెప్పాలి
పలి ప్రేమతో చెప్తేనే వాళ్ళు ఆలాక్కీస్తారు భయం పెట్టామనుకో ఇంకా ఇంకా మొండిగైతర్
అవును ప్రేమగా చెప్తేనే న నచ్ ఏదైనా దానిక్ కి ఆ సోల్యూష అన్ అనన్నట్టు ప్రేమతో చెప్తేనే మనం గట్టిగా ఉంటే వాళ్ళు మొండిగా ఇయి తరు కొట్టిన వేస్ట్ అవునువును అవు మరీ అంత గర్భం కూడా చేయొద్దు కరెక్టే మ్ అ మళ్ళీ అదైతారు
కొట్టదు మెయిన్ కొడితె వాళ్ళ దెబ్బలు ఇంకా కొట్టే కొద్దీ ఇంకా అలవాటైపోతాయ్ వాళ్ళకి అందుక్ కానీ మనం భయపెట్టాలి అంతే
అవునండి
మ్
ఇప్పుడు ఎండాకాలం కదా అండి మీరు నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారా
ఎంటేంటి
ఎండకాలం కదా బాడీ డిహైడ్రేట్ అయితది కదా స్ అబ్బా నీళ్ళు ఎక్కువ తీసుకు
నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి సబ్జా వాటర్ తీసుకోవాలి వీలైనంత వరకు మనం కోకోనట్ వాటరు అప్పుడప్పుడు జ్యూసెస్ తీసుకుంటా ఉండాలి
పండ్లు తినాలి అన్నట్టు కదండీ ఎక్కువ పండ్లు వాటర్ నీళ్ళు ఉన్నాయి పదార్ధాలు ఎక్కువ తింటే మనకి ఆ ఆ డిహైట్రేడ్ కాదు బాడీ అవునండి మీకు ఎండలు ఎట్లా కనిపిస్తున్నాయిండి ఒకసారి బాగానా లేకపోతే
కొంచెం ఎక్కువనే ఎండలు వచ్చాయి బట్ ఏంటంటే ఉండే కొద్ది వర్షం పడు
పడేది కొంచెం చెల్లరేది ఇప్పుడు ఏందం టే మన్ మం ఎండ ఉన్నా మండుతుంది అండి శరీరం అంతా మండుతుంది ఎందుకో
ఉం ఇప్పుడు చికెన్ పాక్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం
అవునండి అవునవును వస్తాయి ఇగా వర్షాలు పడినాయంటే రోగాలు బయటికి వస్తాయండి ఇప్పుడు ఎండాకాలంలో తిన్నదింది మనం స్ ఇది అంటే ఎక్కువ ఐస్ క్రీమ్లు జ్యూస్ లు ఇవి మామిడి పండ్లు అవి ఎక్కువ తింటారు కదా అవన్నీ ఇగ బయటకి వస్తాయి అవునండి సరే అండి మీ నుంచి నాకు సమాచారం వచ్చింది చాలా విషయాలు తెలుసుకున్నా ధన్యవాదాలండి
ఆ సరే అండి
అవునండి ఉంటాను జాగ్రత్త ఉండండి ఉంటాను సరే అండి